మ్ బీటెక్ లైఫ్ గురించి చెప్పు ఇంగ బీ టిక్ ఎట్లుంది ఎం సాగుతుంది
ఏసాగుతలే ఎం లే నాకైతే బిటేక్ అంటేనే ఏం లేవు ఇంకా మా అన్నా సరే ఎవ్వరు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా బాగుండే గానీ ఈ ఇదైతే ఏం నచ్చతలేదు
ఫస్ట్ డిప్లొమా మంచిగా ట్రైనింగ్ మంచిగా ఉంటుంది ట్రైనింగ్ డేస్
మ్
చ్చిగా ఒక త్రీ మంత్స్ హాలిడేస్ వచ్చు మంచిగా నవంబరా నా ఆగస్ట్ ఇటర్న్ నవంబర్ ఎప్పటివరకు హాలిడేస్ మంచిగా ఉండే అన్న ఎప్పుడు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్టు ఫైవ్ మంత్స్ ఇంట్లో ఉన్నా కాని ఇంట్లో లేనట్టు అనిపిచ్చింది
అవును ఆ చాలా హాలిడేసే వస్ అయిన ఇయర్ ఇయర్ కోస్తుండే మనకి హాలిడేస్ ప్రతి ఇయర్ కి గ్యాప్ ఉంటుండే మళ్ మ్మ్ సెమ్ సెమ్ కూడా ఉంటుండే వెంటనే సెమ్ స్టార్ట్ అయిపోయేది కాదు
అవును అవును అవును గ్యాప్ వచ్చేది మిడ్ కి ఈ సెమ్ కి చాలా గ్యాప్ వచ్చింది
గవర్నమెంట్ ఎదో వచ్చిన్ది కద ఏ బిటెక్ నుంచి ఆ బిటెక్ చి డి ప్లమా చేస్తే బిటెక్ ఏ చేయాలి సెకండ్ ఇయర్ కాదు జాయినింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి దాన్ని మ్ ఒక ఇయర్ వేస్ట్ ఇప్పుడు డిప్లమా చేస్తే
అమ్మో మనం చేసింది బెటర్లె అయితే
ఇయర్ నుంచి ఉన్నాయ్ మాది
ఈ ఇయర్ నుంచా మ్
అట్ల వేస్ట్ కదా అసలు ఎవరు జాయిన్ అయితారు ఎవరు ఆ పాలిటెక్నిక్ మొన్న నేను పేపర్ల చుస్ నా బ ఎన్నో సీట్స్ మిగిలిపోయినాయి ఎన్నో వేల సీట్స్ ఉన్నాయి ఒకప్పుడు పాలిటెక్నిక్ సీట్స్ అయితే అసలే ఉండకపోయేవి అన్ని ఫిల్ అయిపోయేవి స్పాట్లో కూడా ఫిల్ అయేపోయేవి మా కాలేజ్ లో అయితే పాలసెట్ అవసరం లేదు మీరు అ ఏమంటారు ఇది చదవాలి అనుకుంటే రావచ్చు అని ఇట్లా అౌన్ంచిమెంట్ ఇస్తుర్రు ఇన్స్టాగ్రామ్ లో చూస నేను అ
ఆహా డైరెక్ట్ మనేజ్మెంట్ ఇగ
అది కూడా తక్కువ చేసే చెప్తామన్నట్టుగ
ఇప్పుడు ఎవరు దేకుత లేరు కద ఇగ అందుకే అట్లనెమో
ఆ మరి అహ ఇలా వన్ ఇయర్ వస్ట్ చదివేదే డైరెక్ట్ జాయిన్ అవుతాం మళ్ళా అది ఇది కొ కొంచెం సేమ్ ఉంటంది అన్నట్టుగానే కద బీటెక్ చదవాలన్ డిప్లొమా జాయిన్ అయ్యేది మరి వాడు అదే అట్లా చేస్తే ర్ ఎవరోస్తారు దాని బదులు ఇంటర్ బెటర్ కదా ఏటైనా పోవచ్చన్నట్టుగ అవి జాయిన్ అయితం
ఆ
అ
మనం బీటెక్ లో జాయిన్ అయేటప్పుడు అయితే అమ్మా ఈ ఎంసెట్ ర్యాంక్ ఎట్లా వస్తుంది రాకపోతే ఎట్లా క్వాలిఫై అకపోతే ఎట్లా అది కొంచెం భయం మళ్ళ
ఆ
నాకైతే నేను ఏమేమో ఆప్షన్లు పెట్టినా నాకేమో ఫుల్ భయం ఏం ర్యాంక్ వస్తదా ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గ్రూప్ వస్తదో రాదో అని అదొక భయం
అవును ఇప్పుడు చాలా మంది అదే కద ఓన్లీ చేంజ్ కానిది కొంతమంది మే అందరు చేంజ్ అయ్యిర్రు ఆల్మోస్ట్ చేంజయిర్రు
ఫస్ట్ పోయిదేమో అదేదో కాలేజ్ వచ్చింది ఈ కాలేజ్ ఎందుకచ్చిందని ఫీల్ అయిన సెకండ్ ఫేర్లో ఓకే అనుకునే కాలేజ్ తక్కువ రేట్ లో వచ్చిందిను అది మంచిగని ఫీల్ అయిన
మ్మ్
ఇక వచ్చిందే కదా అని ఫస్ట్ ఏ పోయినా ఆ అడ్మిషన్ బ్లాక్ తెలుస్తలే ఏం తెలుస్త సలేగా
ఇది బీటెక్ నైఫ్ అని చెప్పుకోడానికి ఏంలెవ్వు రాయడం పోవడం చదువుకోవడం తప్ప నేనైత్ సేమని ఈవెంట్స్ ఉన్న కాని పోనాకాలేజ్ కి
డిప్లొమానే ఎక్కువ రోజులు జరిగినట్టు అనిపిస్తది మనం త్రీ ఇయర్స్ త్రీయర్స్ పోయినట్టనిపిస్తది
అవును
బీటెక్ అసలు బీటెక్ పోయినామా సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇర్ అయి అప్పుడే ఫైనల్ ఇయర్కి వచ్చినమా అన్నట్లుంది
ఫైనలియర్ కొచ్చినం అయిన కానీ ఏం సేమ్ కూడా అసలుకి ఆ మనం ఆడ చదువుకున్నయే ఉన్నాయసలు
మెమరీస్ ఏ లేవసలు మెమరీస్ లేవు
మ్మ్ నేనైతే ఏమన్న ఈవెంట్ అంటే కాలేజ్ బంద చేస్త నేను పోనే పోను వాటకి పోలని ఇంట్రెస్ట్ గానీ ఆ ఎగ్జైట్మెంట్ గానీ ఏం ఉండదు
ఇంకా మా దగ్గర ఫ్రెషర్స్ పైసలు కూడా తీసుకున్నారు మేము పోయిందే ఫ్రెషర్స్ లెక్కరా అంటే మా దగ్
మా దాంట్లో ఎట్ల తెలుసా నువ్వు వచ్చినా రాకపోయినా పైసలు కట్టాలి
ఆ మళ్ళా సీనియర్లకి ఫేర్వెల్ ఇచ్చినాము ఈసార్ మాకు ఇస్తరేమో మళ్ళా షైనింగ్ డే సిగ్నేచర్ డే ఉంటది అవన్నీ చేయాలి సిక్స్ మంత్స్ పోతే మళ సిక్స్ మంత్స్ ఇన్
మీ చెయ్యలేదా మీ సీనియర్స్ ఫేర్వెల్
ఆ
ఫేర్వెల్ మీరు
మే నేన్ సిక్స్ టు టెన్నో లెవెనో ఏమో ఉన్ ట నేనేమో సిక్స్ కి పోయినా సిక్స్కు పోయి
ఆ
నైన్ కు వచ్చిన ఆ నైట్ ఈవెంట్ మా కాలేజ్ అన్ని నైటే చేస్తారు వేస్ట్ గాళ్ళు
మ్మ్ హ్మ్
ఆ మూవీ ప్రిరిలీవెంట్లు చేస్తరు
ఉమ్
అన్నీ చేస్తారు మా కాలేజ్ లో గేమ్స్ కూడా పెడతారు కానీ అన్ని పనికి రాని అన్ని పెడతారు క్రికెట్ పెట్టారు దాంట్లో ఓన్లీ ఇప్పుడు మీ ఫైనల్ ఇయర్ కాబట్టి ఇప్పుడు పెడతారు క్రికెట్ లాస్ట్ ఇయర్ పెడతారు జూనియర్ జూనియర్ తర్వాత సీనియర్స్లు పెడతారు ఇగ
నాకు ఒక జరుగుతది ప్రతిసారి టెక్నాలజీ ని అదే ఈవెంట్ కి డ్యాన్స్ లని అన్ని పెడతారు
సేమ్ కానీ మాకు సమ్ సమ్కి సెవెన్ థౌసండ్ కుతురాది బాగా
టెక్నికల్ ఈవెంట్స్వి ఎందుకు సెమ్ము సెమ్ము కి సెవెన్ థౌజండ్
సేమ్ సేమ్ కి సెవెన్ తౌసండ్ ఎందుకు అంటే సిఆర్ టిఫిన్ ఐదు వేలు ఎత్టుకుతారు వారాం చెప్తారు
హ
అది సిఆర్టి ఐదు వేలు అని ఎత్తుక పోతారు సెమ్ఫీ ఫీజు రెండు
అ అది ప్రతిసారి కట్టాలా ఒక్కసారి కడితే సరిపోదా
అదే సిక్స్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్ కి ఒక్కసారికే ఫైవ్ థౌజండ్ అంటారు
ఆ
ఈసారి రెండు సేమ్ లకి టెన్ థౌసండ్ మళ్ళ సేమ్ ఫీజ్ నాలుగు వేలు రెండు రెండు నాలుగు వేలు మొత్తం పద్నాలుగు పద్నాలుగు వేస్ట్ రెండు వేల ఒక వంద
మాకైతే సెవ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ సెవెన్ రూపీస్ ద అదే సేమ్ ఫీస్
అ
జేఎన్టీయూ ఎంట్రీ ఫీజస్ టూ ఫై టూ థౌండ్ ఫైవ్ హండ్రెడ్
ఆహా
జేఎన్టీయూ ఫీజు లేదా
జేఎన్టీయూ ఫీజు జేఎన్టియూ ఫీజ్ టెన్ థౌసండ్
అమ్మ
ఆ
అన్నన్ని పైసలు ఏంటో ఏమో ఇంకా మళ్ళీ షూటింగ్స్ కూడా అయితాయి కదా మీ కాలేజ్ లా వాటికి కూడా మనీ తీసుకుంటారు కదా
మా కాలేజ్ లో రేపు షూటింగ్ ఉంది
అదే సీరియల్స్
ఆ
అవ్వీవ్వి వైతే కదా
అదే అదే
ఆ
ఆ
మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్ లో కూడా అవుతుందంట సీరియల్ షూటింగ్ ఇంకా బ్యాచ్ మ్యాచ్ వెబ్ సిరీస్ వస్తుంది చూడు అదంతా వాళ్ళు కాలేజ్గానేదంతా ఉమ్ నిన్న కలిసినాం వాళ్ళని అని ఉమ్
మా కాలేజ్ లో రేపు అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ ఉంది అది కాలేజ్ది
అడ్వర్టైజ్మెంట్ ఆ
అమెజాన్ ది ఏదో పార్సల్ వచ్చింది వాడెవడో వచ్చిండు మా అమ్మ వాళ్ళుమో పిలుస్తున్నారు
ఎవరు మరి ఎవరు ఎవరు ఆర్డర్ చేసిర్రు
అది రిటర్న్ పెట్నాము
ఆ
ఆ అది తీస్కపోనికి వచ్చి ఆ
ఆగమంటే ఆగర మరి
మా మమ్మీ ఇస్తుంది
అదే
ఇస్తుంది అదే తీస్కపోనికి వచ్చిన్నాడు
ఏం ఆర్డర్ చేసినావ్ మరి
పాపకి చెత్రి ఉంటది కదా
మ్మ్ హు
ఆ అదే వాడు తీస్కపోనికి వచ్చిండు పిలుస్తున్నారు ఇగ
అదే అదే
మ్మ్ ఏం చేస్తున్నారు మళ్ళా ఏం స్పెషల్
స్పెషల్ ఫుల్లు వర్షం పడుతే ఇట్ల మెరుస్తుంది ఉరుముతుంది అ
మాదిక్ మాదిక్కేమో ఫుల్ ఎండ కొడుతుంది ఈడ పిచ్చి లేస్తుంది ఎండ కి పడ్డప్పుడు చూద్దాం ఇంకా
అదేదో ఏ తయర్ ఫామ్ అంటా ఓటిరి నింపాలనేసి నిన్న అంగన్వాడి టీచర్ వచ్చి ఇచ్చింది మ్మ్ మ్మ్
అంతటి వస్తారు మాదిక్ మాదగ్గర కూడా వస్తున్నారు
అవునంట
ఆ
ఇచ్చి పొయ్యింది ఆమె
అవి డీటెయిల్స్ అదే ఇంటి సర్వే కూడా సర్వే కోసం వస్తున్నారు
మా మా డాడీ బాబాయి పేర్లు తప్పు పడ్డాయి
అవునా
నాది మమ్మీ ది నాది పిన్ని ది ఏమో కరెక్ట్ ఉంది మిగతా వాళ్ళందరివి తప్పు పడ్డాయి
ఆ మా ఇంట్లో మే అందరి కరెక్ట్
నెక్స్ట్ మంత్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఉన్నాయి మీ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్
ఆహా
ఈ చి ఈ చిన్న మిస్టేక్ ఉన్నా గాని ఆ ఈ సర్ ఎవరో సర్టిఫికేట్స్ తే ఇచ్చిన్నారు మీరు ఆ ఇది ఎవరిదో అది ఎవరిదో అన్నట్టు చేస్తుర్రు దేనిపైన వెరిఫికేషన్ ఉంటే
మాయి అయితే అన్ని కరెక్ట్ ఉన్నాయి కానీ మా అక్క కి పెళ్లయిందిగా పే పేరు చేంజ్ చెప్పించుకోవాలి ఇగ వాళ్ళ ఇంటి నుంచి
అంతే
ఆ
అ
ఇంకేంటి మళ్ళా
ఓ
తిన్నార అందరూ
హ్మ్
ఏ ఫ్రెషర్
చికెనేగా ఇంకేమి ఎంజాయ్ చేస్తున్నావ్ లైఫ్ ని
మీది ఏం కూరా
ఆ
ఏంటిది ఏం కూరా
ఒక్క రోజు ఉత్తిగా
ఆహా